ఎం లేదు కాళీ
తిన్నావ
లేద్ తినలే అ నువ్ తిన్నావా
లేదింకా
వై
ప్లీజ్ నేను కూడా తిన్ వన్ రైఫ్ పైన్ది తింటాం కొంచ్ మైన్ తర్వాత
ఎం వంట చెషిల్లు
పప్పు చారు మీది
మాది ఇప్పుడు టమాటా అనుకుంటా
మ్ హు
మ్ హు
నేను ఎగ్జామ్ ఫీజు అవన్నీ మండే రోజు ఇస్తా అనుకుంటున్నా
ఓకే
ఇంకా స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ అన్నారు కదా అవ్వి కూడా
అది పోయిన సారే ఇచ్చినా సంవత్సరానికి ఎన్నిసార్లు ఒటే సరి ఇత్తరు కదా
ఏమో ఇప్పుడు మళ్ళీ చేయమన్నారు నేను మండే రోజు విను విను నేను మండే రోజు సో ఒకసారి సార్ ని కన్ఫర్మ్ చే లేదు మా ఫ్రెండ్ కాల్ చేసి అడుగుతా అన్నది సార్ ని అది అడిగిన తర్వాత నీకు అప్పునూ మీ చెల్ల.
నేనాల్రెడీ మొన్న వాట్సాప్ చెక్ జేసు. కున్నా. పోయినా, ఎప్పుడు అంటే చెప్తావు డేటు, చూసి ఎప్. త తర్వాత అప్పుడప్లై జేసిన సంవత్సర ఆ సెప్టెంబర్ లో అక్టోబర్ లో కట్టేసి. నమ్.
అదే దివాళీ. టైంల నాకు ఎగ్జాక్ట్లీ అప్పుడు గుర్తుంది దివాళి టైం అని. నాకు ఇప్పుడు మా ఫ్రెండ్ మళ్ళీ అడిగి చెప్తా అన్నది. అది చేసిన్ తర్వాత చూద్దాం. సరేనా! వింటున్నావాసలు.? హలో. ! హాలో. ! ఆ